హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి చెప్పండి
ఏం చేస్తున్నారు అండి
ఏం చేయలేదండి మీరేం చేస్తాన్నారండీ
మేము ఖాళీగా ఉన్నామండి తిన్నార అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నామండి
ఏం చేస్తున్నారండి అయితే
ఏం లేదండి ఊరికే మీరు ఏదన్నా పండుగ గురించి సమాచారం మాతో పంచుకుంటార అండి
ఆ తప్పకుండా పంచుకుంటామండి
అవునా అండి మీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టమండి
నాకి ఉగాది అంటే చానా ఇష్టం అండి
అవునా అండి ఎందుకండి
మీకు ఏ పండుగ అంటె ఇష్టం అండి
నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి.
అవునా అండి నాకు చాల అంటే చాలా ఇష్టం అండి.
నాకు ఎందుకుంటే అలా ఉగాది అంటే
ఉగాది అంటే ఎందుకంటే
ఉహు
పండగ రోజు బాగా మంచి కొత్త బట్టలు ధరించి ఆ ఆ రోజు ఉగాది పచ్చడి చేస్తారండి ఏడు. పులుపు ఏడు రకాల వంటి రుచులు కలిసి ఆ రోజు ఒకటి చేస్తారు దాన్ని ఏమంటారంటే మామిడి పచ్చడి ఉగాది పచ్చడి అంటారండి.
అవునండి మా సైడ్ అంతే అండి ఉగాది పచ్చడి కొన్ని పులుపు తీపు అలా చాలా వేసి చేస్తారండి
అవునండి అంటే దా అది ఉగాది పచ్చడి ఎట్ల చేస్తరాంటే మామిడికాయ ఇంకా వేప పూత చింతపండు నిమ్మకాయ
ఆ
ఆ ఇంకా బెల్లం ఎంత ఎత్తి చేస్తారన్న మాట ఉగాది పచ్చడి అది ఆ కొంచెం ఇటుగా కొంచెం చేదుగా కొంచెం వగరుగా కొంచెం తీపుగా ఆ అట్లాంటి అట్లా ఉంటదన్నమాట అండీ
తిందాం అంటే ఉగాది పచ్చడి మన లైఫ్ లాగా అంటంది అంటే మన జీవితంలో చేదు అన్నీ ఉంటమ్ అంతే కదండి రాన్ ఆ దానిలాగా ఉగాది పచ్చడి చేస్తామని మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళండి.
ఆ అవునండి అంటే ఆ అంటే దాంట్లో ఉన్నటువంటి ఏడు రుచులులాగా మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు ఒక్కొక్కగా అంటే కొన్ని సంఘటనలు తీయగా ఇంకొన్ని సంఘటనలు. ఆ బాధగా ఇంకొన్ని సంఘటనలు కొంచెం ఇదిగా. అట్లంత జరుగుతాయి కదా అందుకు ఆ దాంతో పోల్చ చెప్పుకుంటారు మన పెద్దవాళ్ళు
అవునండి.
ఆ ఇంకా ఉగాది పండుగ రోజు ఉయ్యాలలు వేసిఊగుతారు. ఇంకా ఆరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొత్త బట్టలు ధరించి మల్ల పూజలు చేసి దీపాలు పెట్టుకొని కొన్ని గుళ్ళ కెల్లే వచ్చి ఇంకా చాలా బాగా చేసారండి అట్లంతా పండగ
అవునా అండి ఎవరెవరితో జరుపుకుంటారండి మీరు పండగ
ఎప్పుడు మా కుటుంబంతో జరుపుకోవడానికి ఇష్టపడతానండి అంటే అమ్మ నాన్న మా తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెలు వీళ్ళందరితో కలిసి జరుపుకుంటామండి ఆ రోజు అందరు కొత్త బట్టలు ధరించి అందరు కూడా చాలా ప్రశాంతంగా అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటారండి ఇంట్లో ఇంకా మా అమ్మ చేసిన రకరకాల వంటలు. అద్భుతమైన వంటలు తిని మా రోజుని సేర తీరుస్తామండి మీరేలా ఆ మీరేలా జరుపుకుంటారండి పండగ!
ఆ సంక్రాంతి పండుగ ముందు మేము గాలిపటాలంటారు కదండీ కైట్స్ దానేను వెగిరేస్తామండి ఆ అవే అండి దానేని ఎగిరేస్తామండి దానికి ఒక పండుగ ఒక వన్ వీక్ ముందు వస్తు. వస్తుంది అనగాని మేము అలా ఎంజాయ్ చేస్తామ అండి
పిల్లలు ఏస్తారండి దానికి
అవునాండి ఎగిరేస్తామండి మిది పైకి వెళ్ళి.
ఎట్లా ఎగరేస్తారు దాన్ని
అంటే ఒక థ్రెడ్ ఒక దారం లాంటిది తీసుకొని ఆ దారాన్ని దనై ఆ కైట్ కట్టేసి దానికి గాలి వచ్చినప్పుడు వదులుతామండి అలా పైకి ఎగురుకుంటు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందండి.
అంటే గాలి వచ్చినప్పుడు వదిలితే పైకి
హలో
అ
హలో వినిపిస్తుందా అండి హలో
ఆ చెప్పండి
ఆ అదే అండి అంటే మనం తక్కువ గాలి రాకుండా ఎక్కువగాలి వచ్చినప్పుడు ఎగిరేయాలి అనమాట
అవునండి అలా ఎగరేస్తే ఎగురుకుంటూ
ఆ ఎగురుకుంటా పోతాది
అవునండి.
ఆ తర్వాత పండుగ రోజు స్నానం చేస్తూ స్నానం చేస్తామండి మేము పండుగ రోజు
ఆ
చేసి డ్రాస్ డ్రస్ ఎసుకుంటామండి కొత్త డ్రస్సు
అంటే పండగ పండగకి కొత్త డ్రస్సులు వేసుకుంటారా అండి
ఉమ్ అవునండి వేసుకుంటామండి
ఇంకా అసలు మీ సంక్రాంతి పడుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు అసలు అది ఎట్లా జరుపుకుంటారు కొంచెం చెప్తారా అండి ఉమ్ ఏం ఏం ఏమని పిలుస్తారండి
ఫస్ట్ రోజు వచ్చేసి కనుమ ఉ బోగడి ఫస్ట్ రోజు అంటే మనం మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఉంటాయి కదండి
అవును లెండి
ఆ వస్తువుల అన్ని తీసుకొని దాన్ని ఒక భోగి మంట లాగా పెట్టి ఆ మంటలోకి వే ఇస్తామండి వేస్తామండి వేసి అంటిస్తామంట ఆ అలాగే మన చేదు జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుందండి మన ఇంట్లో నుంచి
అవునా అండి
అవునండి, అలా వెళ్ళిపోతాయనీ భోగి మంటలు తర్వాత ఇంగా తర్వాత రోజు మేము పొద్దున్నే తలస్నానం చేసి కొత్తదుస్
అంటే అన్ని నేను నేను విన్నాను అప్పుడు ఆ నెత్తి పైన చెరుకు, చిక్కుడుగాయలు పండగ రోజ్ అయినా చెరుకు, రేణిగాయ, చిక్కుడుగాయ పెట్టుకొని స్నానం చేసుకుంటారు.
అవునండి అది మనం కాదండి, చిన్నపిల్లలు అయితే అలా చేసుకుంటారండి.
లేదండి మా ఇంట్లో అమ్ మా మా మాకు కూడా చేయమంటుందండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అంటే ఆ రోజు అది పోవళ్లా అన్నట్లండి
అవునా అండి ఏమో అండి, మా సైడ్ అయితే చిన్న పిల్లలు మాత్రమే చేసుకుంటారండి అలా. చిన్న పిల్లల లైఫ్ మా త్రమే రేనగా ఇలాని ఉంటాయి కదండి అవి తల మీదకి వేసి
అవునండి ఇంకా అదేంది ముగ్గులేస్తరు కదండీ రంగు గులు ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు, అట్ల ముగ్గులు పోటీ అప్పుడే జరుగుతాయండి.
ఆ అవి జరుగుతాయండి, ఎప్పుడుంటే సంక్రాంతి పండుగ రోజే జరుగుతాయండి.
అదే అండి అంటే మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ పాల్గొన్నారా అండి అట్లా ముగ్గుల్లో?
ఆ పాల్గొన్నమండి ఒక్కసారి నేను, మా అమ్మగారు ఇద్దరుము కలిసి పాల్గొన్నామండి. ఆ ఒ ఒక ముగ్గు వేససింద మా అమ్మగారు రంగురంగులతో కలిసి వేసిండే చాలా బాగుండేయండి నాక్ రాదనుకోండి అది వేరే విష్
అవునా అండి వల్
అ అవునండి ఆ తర్వాత మా మా మామ్మ మా అమ్మగారికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి.
ఏం బహుమానతిచ్ ఏం బహుమతి ఇచ్చినారండి
బహుమానం ఒక ట్రోఫీ ఇచ్చారండి. ట్రోఫ్ ట్రోఫీను ఒక టూ థౌజండ్ క్యాష్ ఇచ్చారండి.
ఈ విన్నా అని ఇట్ల ఎద్దులు అట్ల పందాలైనప్పుడు చ్చి అట్ల ముగ్గులు ఏసినప్పుడు ఫ్రిడ్జ్ గానీ ఇట్ల కూలర్ కానీ, విస్తారన్ని
అవునండి క మా సైడ్ కానీ అలా లేదండి ఆ రోజు కేవలము టూ థౌజండ్ క్యాషు, ట్రోఫీ పెట్టినారండి.
అవునండి అంటే మీ అమ్మగారు బా మంచి ఇట్లా ఒక్క దాంట్లోనే కాక, చాలా దాంట్లో పాల్గొన్నారా అండి?
లేదండి అదొక్క దాంట్లోనే మా అన్నగారయితే ఎద్దురు పంద్యాలు అలా అంటాయి కదండి దాంట్లో పాల్గొన్నారండి, మా అన్నకు సెకండ్ ప్రైజ్ వచ్చింది.
అంటే ఇ ఎద్దులు పల్ ఎద్దులు పందాలవి కూడ జరుగుతాయండి సంక్రాంతి పండుగప్పుడు?
అవునండి జరుగుతాయండి.
అవునా అండి
ఉమ్ అవునండి అదే అండి ఎద్దుల పందెలు ముగ్గుపిండి
ముగ్గు పిండి కాదండి ముగ్గులు అంటారండి ముగ్గులు
అవునండి లే నాకి కొద్దిగా తెలుసండి కనుమ అనేది ఆ రోజు నాన్ వెజ్ తింటామండి ఏంటండి?
తింటే అది కనుమ అయిపోతుందా అండి
అవునండి అవునండి
ఉమ్ అవునా?
అవునుండి ఆ రోజు చికెను, మటను, ఫిషు, ఫ్రాల్సు, అన్నీ తింటామండి మేము
తూ మీకు అదేనా
ఏంటండి?
అట్ల కాదండి కనుమ అనే ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు వ్యవసాయానికి పనికొచ్చే టువంటి ఆవులు కానీ, ఎద్దుల్ కానీ నాగలి కానీ ఇట్లా ఏమైనా పనిముట్లు ఉంటాయ్ కదా వాటికంతా పూ చేేసుకుంటారండి అట్లే ఇంకా చికెన్ తింటారు మీకు దాన్నేమో చికెన్, మటన్ తినేది కనుమ అని ఫిక్స్ ఐపేనారు
అంటే నాకు కొంచెమే తెలుసు అండి మా విలేజ్ లో ఇలానే చేస్ కుంటారు
అవునా అండి సరే అండి
అవునండి ఇంగ మీ అల్లో
చెప్పండి
మీ వల్ల నేను చాలానే తెలుసుకున్నామండి ఉగాది గురించి సంక్రాంతి గురించి కూడా నేర్చ్ చా చాలా తెలియజేశారండి
అవునండి నేను కూడా మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నానండి ఉంటానండి సరే అండి
ఆ సరే అండి ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి
ఆ సరే అండి బాబోయ్